హలో నా వాయిస్ ల్ నా గొంతు ఇనిపిస్తుందా
పెడుతుంది
ఓకే లాస్ట్ ఆ ఖాలీనే చెప్పండి ఇంకా లేదు తినాలి ఇంకా తినలేదు ఇంగంతే కొంచెం లేట్ మేము
రా ఆ పిల్లలు చిన్నపిల్లలేమో మీకు
ఆ ఒక అమ్మాయి త్రీ అండ్ హఫ్ ఒక అమ్మాయికి ఎయిట్ ఇయర్స్
అవునా పడుకున్నారా మరి పిల్లలు సౌండ్ లేదు
లేదు లేదు ఆడుకుంటున్నారు నేనే పక్కన కొచ్చినా మీకు ఇన్నపడదు నా గొంతు అని ఫెస్టివల్ కదా టుమారో ఏంటి ప్లాన్స్ హలో హలో హలో